హలో
బాగున్నావ నే
ఆ బాగున్నా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నా ఏం చేస్తా
ఏ ఎమ్లీ కాలీ తింటున్నా వింటున్నా ఉ కాలేజీ పోయినావా మీ మా కాలేజ్ మీ కాలేజీ నుంచి ఇప్పుడ వచ్చినం రూమ్ కి
అవునా
తిన్నవా
తిన్ననే ఆఫ్టర్నూన్ మీరు తిన్నారా
ఆ మేము తిన్నాము ఏం కర్రీ మీ హాస్టల్ లో
మహాష్ట తళ ఏం చేసిళు అప్పు టమాటా చేసిళ్ళు
ఆహా ఇంకా ఏం పెట్టలే మా దగ్గర పప్పు సాబార్ చల్లా మధ్యాహ్నం లంచ్
హ ఎగార ఎఫ సండే కదా రేపు బేడితర కావచ్చు ఏమైనా
ఆహా మాకు స్పెషల్స్ ఉంటాయి సండే మీకు ఉండేయా
మాకు కూడా ఉంటాయి సండే రేపు కదా రేపు ఈవినింగ్ అయినా ఆఫ్టర్నూన్ అయినా పెడతారు కావచ్చు నాకు తెలిసి
చికెన్ చికెన్ మటన్
అప్పుడప్పుడు చికెన్ పెడతారు అప్పుడప్పుడు మటన్ లేపోతే ఎగ్స్ అయినా పెడతారు
మాకు కా క్లాస్సేస్ జరు తనే మీకు జరుగుతానాయ
క్లాసులు జరుగుతానే డైలీ ఇష్పెడ్తలేదు ఇగ్ ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడతాయి కదా అదే అందుకే ఇష్ పెట్టలేరు ప్రిపేర్ అయితలా మంచిగా మరి
గివెమున్నది తింటున్నా పంటున్నా
అంతేనా
చదవాలి ఇగ స్టార్ట్ చేయాలి
హ్మ్ నచుతున్నార్ ఎవరైనా ఎవరైనా టచ్ లు ఉన్నారా
ఎవలేరు మాకు ఎవరు ఫోన్ చెయ్యరు
అంతేనా
హ్మ్ మేము చేస్తేనే వాళ్ళు మాట్లాడతారు మాతోటి
ఇగ అంతే మన్స్ ఇట్ల అందరు అట్లనే తయారు అవుతారు లే
వాళ్ళు హైయ్యర్ ఎడ్యుకేషన్ కదా గందుకే ఫోన్ ఎవరు చెయ్యరు మేం చేతేనే మాట్లాడతారు
అత్తమ్మ మామయ్య బాగున్నారా
ఆ బాగున్నారు వాళ్ళు ఇంటికానే ఉంటారు మీనే ఇక్కడ హాస్టల్ నుండి పిచ్చిలేతాంది హ్మ్
ఎప్పుడు మళ్ళ ఊరికి
తెలవదు ఇగ పండగకు పోవాలి కావచ్చు అదైనా హాలిడేస్ లేవంటన్లు సెలువులు
లేవంటలా
హ్మ్
అదే ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్ డేన్ మాకు కూడా లేవ్వని అంటులు ఒకమాట ఎట్లా ఉంటదో మరి
ఏం చేస్తారు మీ అమ్మ నాన్న
ఏమున్నదే కాలి ఇంట్లోనే డాడీ తాన్ లేక్ ఇతడం మమ్మీ ఇంట్లో ఇగ్గ
మిషిన్ కుడుతాందా
మీషిని మమ్మీ బ్లౌజ్ మాత్రమే కుట్టుకుంటాంది
హ్మ్ హు నువ్వు ఫ్రా రెసిసిలో కుట్టించు కోపైనవ్
ఇంకా కొట్టించుకుంట అప్పుడప్పుడు మమ్మీ దగ్గరనే న ఎగ్జామ్ స్టార్ట్ అయినాయి కదా పోవుడు వచ్చుడు
ఆహా బారాస్త స్తా తంటనా
హ్మ్మ్ రాస్తాందంటగా
ఉహు మంచిగా వస్తాయంటనా మార్క్స్
మంచిగనే వస్తాయని చెప్పింది వచ్చినంక చూడాలి ఇక
ఎప్పుడయిపోతాయి అంట ఎగ్జామ్స్ స్
ఇవాళ డేట్ ఎంత సెవెన్ అంటే థర్టీన్ ఏమో అన్నది అది అన్నయిలు బావున్నారా
ఆ బాగున్నారు
పెద్దన్నకు మ్యారేజ్ అయింది కదా
ఆ అయింది
హ్మ్మ్ ఊళ్ళనా ఉంటల్లా
ఆ ఊళ్ళేనే ఉంటారు
హ్మ్మ్
మీరుే నాటేసిల్లా ఇప్పుడు
మాది ఏశిల్ అంట
అహు
మమ్మీకి ఫోన్ చేస్తే ఇస్లేని అన్నారు
ఆహా మీ సైడ్ తోట ఇర్దాలా
ఎమ్మూనే గవన్నీ కనుకోలే నేను
ఉ మీ టెన్త్ క్లాస్ వాళ ఫోన్ చేస్తలా
నువ్ అన్నట్టే మనం చెప్తోనే లిఫ్ చేస్తారు వాళ్ళు వాళ్ళు చెయ్యరు మన మోహాలకు
ఉహు మీ ఇంటర్ కాలేజోళ్ళు
ఇంటర్ వాల్ అంటే టెన్త్ కంటే ఇంటర్ వాళ్ళు బెటర్ యే వాళ్ళు చేస్తానే ఉంటారు ఇప్పటికి హ్మ్మ్ టెన్త్త్ వాళ్ళే కొంచెం ఎక్కువ చేస్తారు
హంట్అంతే టెన్త్ వాళ్ళకి ఎక్కువ ఉంటది కదా రా
ఆ ఇంకా హయ్యర్ స్టడీస్ కి పోయిర్రు కదా కొంచెం పోజు
అ బా కలా నడతాందా
ఆ కల్ మచనే అయితందటనే
మీ కడ ఎండ బాగ కొడుతుందా చల్లబడ్డ వాతావరణం హలో హలో
విండోస్ నుండి మస్తు వత్తాంది ఎండా
హలో
హలో
హలో
విన్ పియట్లే
ఏమైంది
ఎండ బాగొడుతుంది అంటున్నా
ఊహు
ఊ
ఇడ ఉడకాబో ఆవ్ ఇడ రోజ మాకు సన్నీలే గీజరిగాని లేదు ఈడ
మా దగ్గర పెట్టులేద్ గ్రీజరు
మీ మంచళ్ళు మీ హస్టల్
గీస్తం
ఊహు మాకు ఈడ సన్నిల స్నానం రోజు సిక్స్ కి దిగాలే కిందికి స్టడీ అవర్స్ లో కూర్ చోవాలే
ఇంకా స్టడీ అవర్స్ అంటేనే పిచ్ లెత్తాంది
మీకుగానే ఉన్నాయా స్టడీ అవర్స్
ఆ ఇంకా దగ్గర పడ్డాయి కదా ఎగ్జామ్స్ సావ కొడతాలు
ఊహు టిఫిన్స్ బాగుంటాయా విదాంట్లే రోజు
ఆ టిఫిన్స్ బానే ఉంటయి ఇలా
హలో
అక్కడెట్ల ఎప్తలు
మాకు మాకు బానే చెప్తుండ్రు కొద్ చెం ఫుడ్ బాగొండత లేరు ఈ మధ్యల
అవునా క్లాజస్ మంచినేం తల్ల
ఆ క్లాసెస్ మంచినే ఎప్తళ్ళు
ఊ
రోజు మంచిగనే ఇలా ఉమెన్స్ డే అని సెలబ్రేషన్స్ చేసిళు కాలేజీల
ఈ రోజు
ఈ రోజు రేపు కదా
రేపేనా ఉమెన్స్ డే
ఆ తెలవదా
అవునా నేడేం చూర్లే
ఆమ్ అదే ఇప్పుడే కాలేజ్ అయిపోయింది పైకొచ్చినం హాస్టల్ కి
మా దగ్గర ఈ ప్రోగ్రామ్స్ ఏముండవు సక్కగా
అహా
ఉమ్
రోజు నాలుగు మెట్ నాలుగు ఫ్లోర్ల మెట్లు ఎక్కాలే దిగాలె మాకైతే
మాకు కొంచెం బెటరే ఇగ ఒకటే ఫ్లోర్ మాది
ఉమ్ హు
ఉమ్
మరి పెళ్లేప్పుడు నీ పెళ్ళి
నా పెళ్ళికింక టూ ఇయర్స్ పడ్తదే
అవునా ఎందుకు గంత లేట్ మరి
కనే నాది ఉమ్ మనోళ్ళు ఎప్పుడు చేసుకుంటరో కున్న తర్వాతనే నేను చేసుకుంట
చేసుకోరాదు ఒత్తం మేము
నేనే ఫస్ట్ చేసుకోవాల మీరు చేసుకుంటే ఏంది
నువ్వు చేసుకోవాల ఫస్ట్ చానా మందికి కి అయింది కదా ఆల్మోస్ట్ నా మనం ఉన్న పదిమంది ల ఐదుగురుకి అయింది ఇగ నువ్వు చే నువ్వు చేసుకో
కుంటాన్నం కదా ఇంకా
ఏహే ఏమున్నదే చేసుకో చేసుకున్నంక చదువుకోవచ్చు
అట్లంటవా
ఆ
అయితే టెన్త్ లో నాకు ఇద్దరు డార్లింగ్స్ ఉన్నరుగా వాళ్ళని చేసుకుంట నువ్వొక్కరు ఇంకొకతి ఉంది కదా
ఆ చేసుకుందాం దా మా హాస్టల్కి మా కాలేజీకి రా చేసుకుందాం
కొత్తే మీ సార్లే చెత్తట్టున్నరు మన మ్యారేజ్
ఆ మంచిగా యాప్ కట్టేలు చింత బరిగెలు బట్టుకు కొని చేత్తరు
హ అయితే లేప్కబోత తియ్ దొంగతనంగ వచ్చి
మాకు ఓకే మాకు ఎట్లయినా సరే మంచిదే
అంతేనా సర అయితే అత్తమ్మా తో మాట్లాడతాగు నీ బిడ్డను పెళ్లి చేసుకుంటాని
సరే ఉగాదికి వచ్చిన్నప్పుడు తీసుకుపోదువుద్దా హలో
ఎలినా అప్పటి వరకు వెయిట్ చేయలేను
ఏ చెయ్యిగడ నాలుగు రోజులు ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అయితది
దేనికో
ఓ ఇప్పుడు లేపుకుపోతునంటే ఇబ్బంది అ ఆ అదే ఉగాది తర్వాత అయితే ఏం కాదు ఇప్పుడు ఇప్పుడు తీసుకు తీసుకు పోయినవంటే పెళ్ళి చేత్తారు అప్పుడయితే చాలా రోజులు రెస్ట్ ఉంటది
అట్లాంటావా
ఆ
సరే నీ ఇష్టం
ఉగాది తర్వాత అయితే మంచి రోజులు ఉండయి కదా
ఉ అందుకే ఉగాది మధ్యల ఏతుకపోత
అప్పుడైతే రాకి తర్వాత చేసుకోవచ్చు మంచిగా చానా రోజులు టైం ఉంటది
ఇంకో దానికి ఒకే నట్నా మరి ఇంకో దానికి ఒకే నట్నా మరి కొట్టుకుంటారా మంచిగానే ఉంటారా మీరు
నువ్ ఇద్దరికి డబ్బులిస్తే ఇద్దరికి ఓకే
అంతేనా
హ
సరేనే మళ్ళీ చేస్తా నేను
సరే జాగ్రత్త త్త మీ హాస్టల్ ల మంచిగ ఉండు
సరే నువ్వు కూడా మంచిగా ఉండు
ఉ
హూ
సరే